బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి మీరు ఏం చేస్తున్నారు
అవును బాగున్నామండి మేము ఇప్పుడే తిన్నామండి
అవునా ఏమేమి తిన్నారు ఏంటి స్పెషల్ ఈ రోజు
అన్నం చట్నీ పొద్దున ఉడకబెట్టిన గు గుడ్డు ఉందండి ఆ గుడ్డు తిన్నం
అవునా
హమ్
ఉమ్ ఫ్రెష్ గా ఇప్పుడు ఏం చేసుకోలేనా
లేదండి మేము అంతా రిచ్యిమ్ కాదు
అవునా
హమ్
ఉమ్ ఇంకా ఏం చేస్తున్న రాండి
నేనా అండి ఊరికే మజ్జిగ తెచ్చారు మా ఫ్రెండ్స్ ఇంకా తాగుతున్నానండి
అవునా
అమ్
చెప్పండి మేము మాకు కొంచెం వర్క్ ఉండే అండి వర్క్ లో బిజీ ఉన్నాం తానే
ఆహా
ఉమ్ కొంచెం మొన్న మా కాలేజ్ లో అండి ఓ మ్యామ్ మార్క్స్ తక్కువ వేసింది మీరే కదా
హమ్
మా మ్యామ్ కి మెసేజ్ చెయ్యాలండి
హమ్
ఉమ్ కొంచెం అడగాలి మార్క్స్ ఇలా మేడం చూడండి మేడం అని అప్పట్లో నేను ఊరికి ఎక్సలెంట్ అందుకే మ్యామ్ ఉండి అడిగినా సరే మెసేజ్ ఒకటి చెయ్యండి ఇగ వాళ్ళు చూసుకుంటే బాగా లేకపోతే రేపు అలా కలిసి మాట్లాడితే ఓకే హమ్ అ ఏదో ఒకటి చేయాలి కదండి
హమ్
ఇక మీరండి మీరు ఏం జాబ్
మేమ అండి మేమేం లేదు ఇంత తిని కొంచెం వాకింగ్ చేస్తాము అండి తిన్నెపడే పడు తొక్క కూడదని మా నాన్నగారు చెప్పారండి
ఆ అవునా అండి హుమ్
కడుక్కోని ప్లేట్ కడుక్కున్నానండి
హమ్
ఆ మజ్జిగ గిన్నె కడుగుతానండి కడిగిన తర్వాత గిన్నె దాంట్లో వేడ అధండి
ఉమ్
పెట్టిన తర్వాత ఇంకా వాకింగ్ చేస్తామండి
ఉమ్
ఉమ్ తర్వాత ఇంకా పనుకుంటాండి
అంతేనా అండి ఈ రోజు కార్యక్రమాలు
అంతే అ మిది అంత అంతే ఉంది ఇడా టి అమ్మాయిలు తెలుసుంటున్న వాళ్ళు మేము అలా కాదు కదండి ఏదో పూరు పీపుల అండి
ఆ అండి
మేమేదో ఫుర్ పీపుల్ అండి
మీరు వర్క్స్ అంతా అయిపోబట్టింటారంండి మీరు ఇంత అలకలా పెట్టుకున్నారుగా మేము బాయ్స్ ఏదో పెండింగ్ పెట్టుకుంటాం మేమంతా
ఉమ్ అలా ఏం లేదండి
ఉమ్
అంటయా ఆ
ఎంతన్నా గర్ల్స్ చాలా తెలివిగలే వాళ్ళు
ఉమ్ తెలివి ఉండాలి కదండడి మరి అబ్బాయిలతో పాటు పోలిస్తే ఈ అబ్బాయిల ప్రపంచంలో బ్రతకాలంటే అమ్మాయిలకు తెలివి లేకపోతే ఆడుకోరు
ఆ అవునండి అది కూడా నిజమే అనుకో
ఉమ్ మీ అమ్మగారు ఏం చేస్తున్నారండి
మామారు తినేసినన్నారు తినేసి పడుకున్నారంండి ఈ టైమ్ లో ఎందుకు లేస్తారు చెప్పు అండి
మీర ఎధయానా చెయోచు కదా అండీ
మా చెప్పినా కదా మా మామకి మెసేజ్ చెయ్యాలి కొంచెం వర్క్ ఉండే అని
ఉహుమ్ ఉహుమ్ ఉమ్ ఎంత మంది అండి మీరు మీ అమ్మగారికి
ఎ ఒకరిని కోడుకండి ఓన్లీ వన్స్న్
ఎంధుక్ అండీ
ఉమ్ ఒక్కరే అండి మా నాన్న చనిపోయిననండి
ఉహుమ్
ఉమ్ చిన్నప్పుడే చనిపోయినారు
హ్మ్ సారీ అండి అడిగినందుకు
హ్మ్ మ్మ్ పర్లేదండి అలా
చె ఊహూ
నీకు తెలీదుగా అనుకోకుండా అది అడిగినారు
హ్మ్
బ
ఆరోగ్యం బావుందా అండి
ఆ బావుందిందండి తమరిది
బావుందండి
హ్మ్
చెప్పండి ఇంకేంటి విశేషాలు
మీ రోజు ఎలా అయిందండి మీ డే ఏమేం పనులు ఉండయి ఏమేమి చేసినారు
పులస్ అండి
ఎందుకండి ఏం చేసినారు ఈరోజంతా అవునా మార్నింగ్ మార్నింగ్ ఏ
కాలేజ్ కండి
అవునా
హ్మ్
ఎలా అయిందండి మీ డే మీరు చెప్పండి
నా డేనా అండి నార్మల్ యాజ్యూజువల్ అండి
ఆ
అండి ఎల్లి రెడీ అవ్వాలి కాలేజ్ కెల్లాలి హ్మ్ కాలేజ్ అయిన తర్వాత ఈ రోజు ఫస్ట్ టూ అవర్స్ లాబ్ ఉండేయండి
హ్మ్
ల్యాబ్ లో సగ మహేన్ మంది నా ఎక్స్పెరిమెంట్ కాకపోతే మీతో సగం రావట్లేదు అంతా రెడ్ మార్కు చూపిస్తుంది
మ్ ఎరార్స్ వస్తూన్నాయ
స్తునే నా స్నేహితుడు ఒక అబ్బాయి వచ్చి
మ్
సహాయం చేసారండి
మ్
అసలా ఆ అబ్బాయి ఎంత చేస్తాడని నేను అనుకోలేదండి
మ్
మంచూర్ చాన మాస్కాలిగాని
అవునా పర్లేదండి ఎక్ చేసుకుంటూ ఉండాలియా
అవునండి అదే అండి ఇ విద్యార్థులకు సహాయం చేయని చదువు ఏం చదువు అని చిన్నప్పుడు మా అమ్మగారు చెప్ సరేండి
అవునా తమ తమరు వాళకి సాయం చేశారా వేరే వాళ్ళు, తమరుకి సాయం చేశారా
వేరే వాళ్ళు నాకు చేశారు నయన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి చేస్ చెప్పండి నేను అర్థం చేసుకున్
చాలా మంచి పని చేసినారు
థాంక్ యు ఆ ధన్యవాదాలండి ఏదో అండి అలా అలా చేస్ టడుగదంగా జీవి జీవితానికినికి ముంది
అవునండి
ఏంట అండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నవ్ వచ్చేదాది నాక్ చాలా
చెపాలి అండి మాదేం ఉంది అలానే ఉంటాం ఇద్ద
కాదండి కరెంట్ పోయిందా మీ సైడ్
ఆ అవునండి పోయిందండి కొంచెం వర్షం పడ్డది అండి ఈరోజు, అందుకే ఏనా కూర్చో పెట్టి ఉంటాయి
అవునండి మీకు సెలవులు ఇస్తున్నారా అండి నాలుగు రోజులు ఉగాది త శనివారం ఆదివారం
ఆ ఇస్తున్నారండి ఉగాదికి ఇస్తున్నారు అందరికి వచ్చినట్టే మార్ కదండి నా స్పె
లేదండి కొన్ని కాలేజీలకి ఇవ్వరండి అలా అలాడు న్నారు స్పెషలా కాదా స్పెషలా కాదా మాకెలా తెలుస్తది మీరు ఎక్కడో హై రేంజ్ మీ ఏదో చిన్నపిల్లల మండి
అలా ఏం లేదండి మా అదే యజ్యుజువల్ మీలానేండి హాలిడే ఉంటది అండి
ఉహు చెప్పండి ఇంకేంటి మీరే చెప్పండి పాలి ఆరోగ్య ఆరోగ్యం బాగుందా మీకు
అంతా బాగుంది చూడం మీదింత వర్క్ అయిపోయినా అండి
అయ్యందండి మొహం కడుక్కవాలి ఇంకా మొహం అంతా జిడ్డు అయిపోయింది బయట కెళ్ళేసి వచ్చా అండి ఈ రోజు నేను నా స్నేహితుడు ఇద్దరు వెళ్లేేసి వచ్చాము నేను మా స్నేహితుడు ఇద్దరు బయటకి వెళ్ళసి వచ్చామండి బయట
ఆ అవునా అండి పర్లేదండి ఏం చేసినారండి షాపింగ్ ల
ఎలాంటి బట్టలు తీసుకున్నా
అవునా అండి క్లాత్సా హా
అవును అవునండి మంచి చాలా మంచి పిల్లోడండి
ఊ భలే దొరికినాడు మీకు స్నేహితుడు మాకు అలా ఎబ్ వ్వరు లేరు చూడండి
దొరుకుతారండి అన్నిటికీ అదృష్టం ఉండాలండి
ఊ అవును అది కూనా కరెక్టే లేండి
నాలంటి అదృష్టం దొరకాలంటే కూడా అలా అంతే ఈజీ
ఆ అవునండి మరి ఊరికే స్నేహితులు అలా దొరకాలన్నంటే గునా మనం కొంచెం ఏమంటారు దాన్ని పున్నం చేసి ఉండలేదండి ఏమో మీరు బా రుణం ఉన్నట్టున్నారు ఆ అబ్బాయికి అబ్బాయా అమ్మాయా అండి ఇంతకూ అబ్బాయా పర్లేదండి మంచి పిల్లోడా
మంచి పిల్లోడే అండి
ఉ ఉ అలా ఉండాలండి స్నేహితులంటే
అవునండి ప్రతి దాంట్లో తోడుంటాడు
హలో
ప్రతి దాంట్లో తోడుంటారండి
ఆ అవునా పర్లేదాండి మంచి పిల్లాడిని బ
ఊ నేను అంతే అండి బాగుండాలి స
ఉమ్ మాకు కూడా చూడండి ఎవరైనా మంచి స్నేహితుడు కానీ స్నేహితురాలు గానీ
అవునానండి సరేనండి చూస్తానండి
ఉ
ఆహా సరే అండి బాయ్ అండి
సరే అండి పడుకుంటున్నార అండి
అవునండి అ చూడ చూడొచ్చు అని మాట్లాడతా రోనిను చూసాను డైరెక్ట్ సరేనండి